హలో
ఆ వినిపిస్తుందండి ఏం జేస్తున్నా రండి
ఆ ఏం లేదండి అలా కూర్చొని ఉన్నాను
వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడతారా వినిపీయట్లేదు ఉమ్ ఇప్పుడు వినిపిస్తుంది
మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాను మీరు
ఆ నేను అంతే అండి అలాగా కూర్చొనున్నాను డాబా పైకొచ్చాను
అవునా మీకు వర్షం పడిందా ఇవాళేమన్నా
ఆ మాకు ఇటువైపు అసలు పడలేదండి పొద్దు నుంచి ఎండగానే ఉంది
మా కసలు నిన్న రాత్రి బాగాపడింది మళ్ళీ ఈ రోజు ఆరు ఆరు గంటల్ నుండి పొద్దున పది వరకు పడుతూనే ఉంది
అవునా ఆ నిన్న రాత్రి కూడా నేను ఒంటి గంట వరకు మేల్కొనే ఉన్నానండి అసలు ఏం వర్షం పడలేదు ఆ చల్లగా కూడా లేదు ఎండగానే ఉంది ఒక రెండు రోజుల నుంచి
అవునా మాకు నిన్న ఫుల్ వర్షమండి అసలు
ఉమ్ అదే అదే బాగా మొదలైపోయింది లేండి ఇంక ఎండాకాలం
అవున అవును అవును ఇప్పుడు మీకు చల్లగే ఉందా క్లైమేట్
ఆహా లేదండి కొంచెం అటు ఇటుగానే ఉంది ఇప్పుడు సమయం మారింది గదా నాలుగున్నరైతుంది గదా అదే ఐదయితుంది కదా కొంచెం పర్వాలేదు బాగా ఎండగాలేదు పర్వాలేదు
ఉమ్ హూ ఏం తిన్నారండి
ఆ ఇవాళ నేను బయటికెళ్ళానండి బయటికెళ్ళాను ఇంక అక్కడ తిన్నాఅన్నమాట ఇంకా పప్పు సాంబారు వం కాయి ఇంకాలాగా వేపుడు రోటి పచ్చడి అలా తిన్నానన్నమాట
అబ్బో బావున్నాయా అన్ని బయట తిన్నవి
ఆ బావున్నాయంండి కానీ కాకపోతే కొంచెం కొన్ని వాటిల్లో కారంగా ఉన్నాయి ఇంకా బాగా నెయ్యి ఏసుకొని తినాల్సి వచ్చింది
ఉమ్ హు మీరు కారం తినరా ఎక్కువ
ఆ అంటే తింటానండి కొం చమ్ సమయం ఆ ఏమైందంటే కొద్ది సమయాల క్రితం నేను కళాశాలలో ఉన్నప్పుడు కొంచెం బాగా అలవాటు పోయిందన్నమాట కారాలు తినడము దాన్ ద్వార ఇంకాలా అలవాటు పోయింది తింటానండి అలా ఏం లేదు కారం బానే ఇష్టపడతాను బాగా ఘాటు ఇంక అసలు కష్టం
అవునా
మీరండి మీరు బాగా తింటారా కారాలు
బాగా అండి నాకు కారం అంటే ఎక్కువ ఇష్టం ఎంత కారమున్నా కూడతినేస్త అట్లేం లేదు
తను అలానే అసలు కారం తినను అని కూడా కాదు
అవునా కానీ తీపి తినద్దు కదా కానీ మనకు అదే ఇష్టం ఉంటది ముందు ఉమ్ నాకు ఇష్టమే అంటే బెల్లంతో చేస్తారు కదా అవి అవి తింటాయి ఎక్కువ కొంచెం మ్ చక్కెర కంటే అది ఇష్టం కొంచెం
అదే అదే అర్థమైందండి
ఉదయం ఏం తిన్నారు
ఆ ఉదయం నాకు ఏమిీ తినే ఆహారం తీసుకునే అలవాటు లేదండి చాలా తక్కు కువ ఉదయం లెగుస్తాను అలా కొంచెం ఆ ఫోన్ చూస్తాను కాసేపు అయ్యాక ఇంక అమ్మగారు టీ ఇస్తార అనమాట ఆ టీ తాగి ఇంక అలా వేరే పనులేఏమనన్న ఉంటే అలా చేస్తూ ఉంటాను ఉదయం ఏం తినలేదండి
వ్యాయామాలు చేస్తూ ఉంటారా
ఆహా లేదు లేదండి అలవాటు లేదు ఒకప్పుడు ఉండేది అలవాటు అది కూడా పోయింద అన్నమాట అలవాటు మధ్యలో కళాశాల తర్వాత కొంచెం ఖాళీ సమయం ఉండేసరికి ఇంకా ఇ ఇట్లో నీ కూర్చున్నాను అన్నమాట మీనండి ఏం తిన్నారండి పొద్దున్నే
నేను రోజు పొద్దున్న ఉప్మాదోస తిన్నానండి
హమ్
మధ్యాహనం పప్పు అన్నం బెండకాయ తాలింపు తిన్నానండి
బెండకాయ బాగానే బాగానే ఇష్టపడతారండి మీరు
హలో హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అదే ఉదయం ఉప్మా దోశ తిన్నాను మధ్యాహ్నం పప్పు అన్నం బెండకాయ తాలింపు రసం పెరుగు
ఉ అలా ఉండాలి ఏంటి అసలు రెండు మూడు రకాలుంట అంటే అలా తృప్తిగా పెరుగన్నం తినేసి అలా ప్రశాంతంగా ఉండొచ్చు
అవునండి కొంతమంది అసలు పెరుగే తినరండి
అవునవును
ఉ నాకుొక స్నేహితురాళు ఉంటది ఆమా అసలు పాలతో ఏవి చేసిన ఏవి తినదు వాసను కూడా చూడదు అది
ఉ అవునా అంటే తను ముందు నుంచే నచ్చక తినదా లేకపోతే కొంతమంది తినరండి పాలతో చేసినవి ఏవి కావాలనే తినరు
వాళ్ళకి ఎనుములు ఉన్నాయన్నమాట రోజు అవి పాలు పిండి పిండి చిన్నప్పుడు తాగేదంట బాగా ఇంకా అవి పెద్దయ్య కొద్ది చూస చూసి అసలు అవి సగల బుద్ధి కాదంటే తినబుద్ధి కాదంటే వాసన కూడా నచ్చట్లేదంట
అదే అదే ఇంక అక్కడే ఉండే సరికి అసలు దాని మీద చిరాగ వచ్చేసింది అనమాట
కానీ అవే బాగుంటాయి
అవున అవునండి
మీకు ఏ వంటకాలు అంటే ఇష్టమ అండి
అంటే వంటకాలు ప్రత్యేకించి అని అది ఇష్టం అని ఏమి ఉండదండి అంటే మాములుగా అన్నిీ ఇష్టపడతాను
ఆహా అంటే శాకాహారమేనా అంతా
ఏంటండి
అంత శాకాహారమే తింటారా మీరు
ఆ అవునండి మొత్తం అదే
కొంచెం గట్టికి మాట్లాడతారండి వింట ట్లేదు ఆ వినిపిస్తుందండి
ఆ మొత్తం శాకాహారమే అండి మొత్తం
ఉహ అందులో ఏమేమి తింటారు మీరు
ఏంటండి
శాకాహారంలో మీకు బాగా నచ్చిన వంట ఏది
ఆ శాకాహారంలో బాగా ఇష్టం అంటే అలా లేదండి ప్రత్యేకించి ఇష్టము అని అద అలా ఏమి లేదు కాకపోతే బాగా ఇష్టపడేది ఏంటి అంటే అంటే నాకు మనకి ఇది పన్నీర్ వస్తుంది కదా పన్నీర్ను పుట్ పుట్ట గొడుగులు తెలుసు కదా పుట్ట గొడుగులు అవి బాగా ఇష్టం అండి ఇంకా మన తెలుగు వంటకాల్లో వచ్చేసరికితే అంటే అసల పప్పు పప్పు చారు చాలా ఇష్టం చాలా ఇష్టం పప్పు పప్పు చారు ఇంకా కందికట్టు అను పెసర్ కట్ అంటారండి ఐడియా ఉందా మీకు
తెలీదన్‌డి
అదే ఏం లేదండి కందిపప్పును ఉడకపెట్టి బాగా ఇనిపేసి నీళ్లు పోస్తారు మాట నీళ్లు పోసి దాంట్లో ఉల్లిపాయి టమాటా తాలింపేస్తాం అనమాట లాస్ట్లో చివరి ఆఖరికి ఆ పొయ్యి మీద నుంచి తీసే ముందు నిమ్మకాయ పిండుతాం అనమాట ఆ అన్నం లోకి చాలా బాగుంటది కందికట్ అంటారు పెసర్ కట్ ఇట్ కూడా ఇదే సేమ్ కాకపోతే పెసరపప్పుతో చేస్తాం అంతే
ఉహు మీకు ఇష్టమేనా ఇది బాగా
చాలా బా ఇష్టం కందికట్టు, పెసరకట్టు బాగా అసలు ఎప్పుడు కళాశాల నుంచి వచ్చినా గానీ ఎప్పుడన్నా ఒక పది రోజులు ఇంటికి దూరం వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ నేను ఏదైన్నా తినాలి అనుకుంటున్నానంటే కందికట్టు పెసర్కట్టు చాలా బాగుంటుందండి మళ్ళీ రెండో పుట్ పూటకాయ పాడైపోతాయిండి ఇ మనం నిమ్మకాయ పిడుతాం కదా రెండో పూటకు ఉండదు ఒక ఒక పుటకే చేసుకోవాలి
ఆహా అవునులేండి ఉ
మీ మీక్
మీకు వచ్చా అండి వంటలు చేయడం బాగా
ఏంటండి అర్థం కాలేదు
ఏంటండి
మీకేది ఇష్టమని అడుగుతున్నానండి
నాకు అదే అండి పుట్టగొడుకులు అంటే ఇష్టం పన్నీర్ అంటే ఇష్టం ఇంకా శాకాహారులు అవేగా కదు ఉండేది
అవునవును
ఉ దాంతో ఏ చేసినాయి ఇష్టమే అట్లా రైస్ అయినా కర్రీ అయినా ఏదైనా అంతే
అవును కొంచెం మనకి మన ఓ ఖచ్చితంగా అన్నం పడాల్సిందే ఒక పూట అన్న అన్నం లేకపోతే అసలు చాలా కష్టం
అవును
అంటే బాగా అలవాటు పడిపోయిన శరీరం కదా ఖచ్చితంగా అన్నం లేక పోతే ఏంటో వెలితిగా అనిపిస్తుంది తినాల అంటే రాత్ర అన్నం లేకపోతే పడు కోడానికి కూడా చాలా ఆలస్యం అయిపోతుందండి అన్నం తినకపోతే రాత్రి
ఇప్పుడు మీరు ఎక్కడికన్నా బయటకి వెళ్తే ఎలా అండి రాత్రి వేళ అన్నం పెట్టకుండే ఏదో ఒకటి చెప్ చపాతి, రొట్టె కాని అలా పెడితే ఏం చేస్తారు
ఆ పర్లేదండి అప్పుడు ఇంకా అలవాటు అయిపోతుంది అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం అంటే ఏదన్నా పని మీద బయటకెళ్ళాం అనుకోండి ఈ రోజంత పని చేస్తాం కాబట్టి ఇక సాయంత్రం వచ్చేసరికి ఇంక ఏది తిండి పెడితే అది తిని పడుకోవడమే ఇంకా
అంతేనా
కలిసిపోతాం కదా ఇంకా ఇవన్నీ ఆలోచించాం అనమాట కానీ కాకపోతే కొంచెం అసంతృప్తి ఉంటది ఇంకేం చేయలేము తప్పదు ఇంకా
ఎక్కడికి వెళ్ళలేదా అండి ఈ మధ్య కాలంలో బయటికి
లేదండి ప్రయాణాలు ఏం చేయలేదు
ఆహా మీకు ప్రయాణాలంటే బాగా ఇష్టమా
ఆ బానే ఇష్టం అండి
ఉహు
మూడు నాలుగు మూడు నాలుగు నెలల క్రితమే వెళ్ళానండి ఇంకా మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళలేదు మా అమ్మమ్మ గారి ఇంటికి తప్పిస్తే
ఈ మధ్య కాలంలో నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఇప్పుడు ఇంత వరకు ఎండలు ఉండిన్నాయి కదా
అవును అవునండి
ఎ ఎక్కడికి వెళ్ళనికి లేదు ఇంకా తర్వాత చూడాలి ఎక్కడికన్నా మంచి
ఉ అదే లేండి
ఉ ఇంకేంటండి
చెప్పాలండి మీకు అలవాటు మీకు ఇప్పుడు సాయంత్రం కాలాలు ఆ ఇది టీ కాఫీలు లేకపోతే సీరియల్స్ ఇవి చూసే అలవాటు ఏమన్న ఉందా అండి
మధ్యాహ్నం ఒకటి రెండున్నరకు ఒక సీరియల్ వస్తదండి జీ తెలుగులో అది మాత్రం రోజు చూస్తాను
అదే అదే అర్థమైంది
తినే టైమా ఇంకా అలవాటు అయిపోయిందచ్చు
ఇంకా అలవాట అయిపోయింది అదే అదే అట్టే అది ఇంక అది బాగున్నా బాకపోయినా అది అలవాట అయిపోయింది కాబట్టి
లేదు కొంచెం బానే ఉ టది అనమాట ఆ సీరియల్ అయితే నాకైతే బాగా నచ్చుతది అది నవ్వుకుంటా అలా మీరు చూస్తారా
ఆ లేదండి ఒకప్పుడు కళాశాలలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు మాతో పాటు చాలా నెలలు ఉండే వాళ్ళు అనమాట మా అమ్మమ్మ గారి కోసమనే మేము కేబుల్ కూడా పెట్టించాం అనమాట అంటే టీవీ లో మాములుగా మనకి ఇవన్నీ వస్తాయి కదండి యూట్యూబ్ ఇవన్నీ వస్తాయి కదా అవి నెట్ఫ్లిక్స్ లు ఇవి కాకుండా కూడా మా అమ్మమ్మ గారి కోసం అనే పెట్టించాం అప్పుడే అలవాటు దాని తర్వాత పోయిందండి అలవాటు ఓకే అండి ఉంటా అండి